పప్పు
అదే మా మామ అది మా మాం కూతుర్ని హు రోడ్ లో మా మమ్మీ వాళ్ళు చూసినారు
హు
అప్పుడే ఐపై
మా ఇంట్లో వాళ్ళ నైతే కొట్టిండ్రు
నిజంగానే మాయమ్మ దిగింది కార్ దిగి ఏం చేసాండిది మాయమ్మ కార్ల నుండి దిగింది చూసింది కాసేపు
హు
అళ్ళో ఎందో గట్టిగట్టిగరుస్తాడే వాడెవడో
అహ
నేను కార్ దిగి నేను చూసుకోవాలన్నా మా అమ్మ మా అన్న మా డాడీ ముగ్గురు బండ్లో ఉన్నారు లోపల పీజీ ముందర గేట్ ముందర మా నేను పీజీకి పోతాననమ్మ నన్ను చూడండిమా వాళ్ళకేల్ ఏందీ చూసేదాన్ని నేనంటే ఆహ వాళ్ళనే చూస్ కొండరు
అంతే ఆ పిల్ల అప్పుడన్నా మేము మీ మమ్మీ అళ్ళని చూసి భయపడాళ్ళ అని ఆ పిల్ల అయినా చూసింద మీ మమ్మీ వాళ్ళని హుమ్
అ పా చూళ్ళ అడా పానిపూరి పెడతనలదా రైట్ సైడ్ ముందరా కాదు ఈన్నే పీజీ ముందరా ఐస్ క్రీమ్స్ అన్నీ కొన్నామే
ఉమ్
ఆడ కొంచెం లెఫ్ట్ లో ఉందిలే పానీపూరి అన్ని పెడతారా అ చాట్స్ పెడతారు ఆడా ఎట్ ఏట్టో తెలిసిన కొట్టుకుంటాంది
వేసింటే మా వాళ్ళ ఏయింటే కొట్టి పిలుచమయింది తాండ్రి ఇంటికి
అదే టైం కి మా రూమ్ లో వాళ్ళు వాళ్ళ పీజీ ఆంటి వాళ్ళలో వాళ్ళ పై నుండి చూస్తన్నారు మేము కింద నుండి చూసాన్నాము ఆంటీ వాళ్ళు పై నుండి చూస్తాన్నారు
అవునా
మళ్ళా మా రూమ్ లో వాళ్ళు వచ్చి నీకు ఒకటి తెలుసా ఇలంతలా ఇట్లంతా జరిగింది అనంటే మేము లైవ్ లో చూసినాము మా ఫ్యామిలీ తో సినిమా చూస్తున్నామని చెప్తే అదే సినిమా చూసి ఎ నమ్మామ్ కూడా ఆయన చెప్తే
హమ్ ఏమ్అన్రి వాళ్ళు
అవునా అనే మీరేనా వచ్చి నింది ఆయన అవును అని చెప్తు వాళ్ళు
ఉమ్ పాపం ఎవరో
ఉమ్
ఆమ్
ఎమ్ లేదు
ఏం చేయలేం కొన్ని మందిని మార్చలేం కానీ ఆ పిల్ల చూడ్డానికి సైలెంట్ గా ఇన్నోసెంట్ ఇలా ఏం కనిపించదు పొగరుగా కనిపిస్తది ఆ పిల్ల ఫేస్ చూస్తే కొంచెం కోపంగా ఉంటది ఫేస్
హమ్ బాగా నైస్ చే
కోప్పంగా ఉంటది ఈ ఈగో ఎక్కువ ఆ పిల్లకి
ఉమ్ వాళ్ళ ఇంట్లో అందరికిీ అంతే ఇగోనే
ఉహుమ్ మొన్న ఎవరినో అడుతాను ఏంటమ్మా ఎవరెన్ని ఐఫోన్ కావలని బర్త్డేకిి
సరి సారే
అమ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎటొచ్చ అంతే ఆ
ఆ రోజు ఆ పాపకు తెలిసింది బర్త్డే అనేసి మా అన్నది ఆ ఫోన్ చేయి మామకు ఫోన్ చేయి మామకు ఫోన్ చేయి నాకు ఈ రోజు పార్టీ కావాలి మామకు ఫోన్ చేయి ఎన్నిసార్ లో ఆమ్ లేదు మా ఆయనకి ఇట్లాటి వాళ్ళుతో తనతో మాట్లాడు ఉమ్
అట్లయితే మెయిన్లే
ఉమ్ అది ఒకటి
అమ్
మా యిన అబద్ధాలు చెప్పకున మా అంటే అదొక అంటే నెగిటివ్ పాయింట్ ఏ మిగతా అంతా ఓకే
అవునా అంతే అమ్మా కొన్ని కొన్ని మంది చెప్తారు అబద్ధాలు
అబద్దాలు ఒక్కటే అబద్దాలు ఒకటి ఆపేసి ఇంగా జాబ్ సీరియస్ గా చేసుకుంటే చాలు
చేస్తారు చేస్తాడు
నిజంగా భయమేస్తుంది ఇంట్లో
హ్మ్మ్ వాళ్ళకి వాళ్ళకి తెలిస్తేనే వస్తాది మనం చోప్తే రాదు
అవును అదేమో నిజమే మళ్ళా దేవుడు అట్టా రాసి పెట్టినాడు అనేస దేవుడు రాసి పెట్టేది కాదు మనుషులు కరెక్ట్గా ఉంట టే అది ఆ మాయమ్మ ఏముంటుంది తెలసున నువ్వు ఒకటే పుట్టి అంటే బాగుండు అంటుంది
హ్మ్మ్ అంతే పలకి ఎంత బాగుంటదో బా బాధ ఉంటందో వాళ్లకి తెలుస్తది తల్లిదండ్రులకి
హ్మ్మ్
ఏం చేస్తాం కొంతమంది వినరు కదా మాట
హ్మ్మ్
హ్మ్మ్ ఏం సేడిగా
మా అన్నా కన్నా వస్తే యావైయ్యన్నా వాసే
హ్మ్మ్
ఒక పది వేలు గాని అట్లా మళ్ళా వెనక్కి ఎసుకోవచ్చు
హ్మ్మ్ హ్మ్మ్ మీ అన్నా కాన్సన్ంట్రేషన్ పెట్టినాడంటే అది అయిపోతుది మీ అన్నా లో ఉం పది అదంతా
నేను వేరే అన్నా దగ్గర పోయి మాట్లాడిచ్చిన
హ్మ్మ్
అన్న చూసుకోండి అన్నా అనే అంటే సరేలేమ్మా మీ అన్నా ని రమ్మను నా దగ్గరికి అనేసి అంటే పోయినాడు అంటా ఒక రోజు సిమ్ము తెచ్చి అనేసానంటే
సిం తీసా పోలేదా హ్మ్మ్ తే ఇంకా ముహూర్తం గాలేను ఏమని
చూడు
మీ అన్న తెలివి ఉండి మాట్లాడతాడో తెలివి లేకుండా మాట్లాడతాడో అర్థం కాదు ఈ సిమ్ ఎట్లిస్తాడు
అదే మళ్లా ఫోన్ చేసాడు దాంతోనే
హ్మ్మ్
ఇప్పుడు ఎంత సేపు ఇచ్చేసి రావాలా ఎలక్ట్రానిక్ సిటీ అంటా చాలా దూరం ఉన్నాడు
ఊ దూరం అయితే దూరమే
ఆ
హ్మ్మ్
ఇబ్బుడు పోయి ఇచ్చేసి వచ్చేస్తే కాల్స్ అన్ని అన్నా మాట్లాడుకుంటాడంట
హ్మ్మ్ హ్మ్మ్
హ్మ్మ్ ఇప్పుడు ఈడి పీజీ లో గడుపుతా ఉంటాడు దాని బదులు ఆడపోయి ఇచ్చేసి ఏమన్నా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కనుక్కొని వస్సే అది ఎట్లుంటుంది ఎంత దే మా అన్నా గూడా
హ్మ్మ్
అవును మా డాడీ నాకు ఫోన్ చేసి సంపుతడు చెప్పు చెప్పు చెప్పు అనేసి మా డాడీ చెప్పచ్చుగదా చెప్పడు
వేరే డబ్బుందా వేరే డబ్బు ఊ
ఆ జాబు లేదు నాకు ఊ
ఏం లేద్ ఇంకా మీ రూమ్మేట్స్ అంతా ఏం చేస్తున్నారు
ఏం జేయలో ఒక అమ్మాయి పడుకునింది ఇంకా ఇద్దరేమో ఊరుకి ఎలారు
అవునా
ఆ
ఊ ఏ మీ రూమ్ మెట్ అప్పుడే పడుకోనిందా
పడుకునింది అట్లా
ఏం మిస్డ్
ఇంగేమ్ జేసం మళ్ళా లేహేస్తుంది
అ
మళ్ళా లేచేస్తది
లేసెస్తదా ఈ ఓకే ఓకే
ఇంగా ఏం కథలు ఆ రూమ్ తీస్ అంటే బాగుంటుంద అనిపిస్తుంది ఒకసారి ఈ ఏడ మనకి పీజీలో వంటలు చేస్తాను ల దాని బదులు
అంతా ఓకే అయితే ఓకే కానీ అన్ని ఓకే కా కాకపోతే అద్దప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి
నిజంగానే
ఆ వష్టం
ఊ ఇంకా ఈ ఆంటీ ఏం ఉన్నింది అనుకో
ఊ ఇంగో ఇంగంతే మనం వెళ్ళిపోల్సిందే
ఊ
అమ్మయా ఆ ఏం చేస్తాం అంతలానా టీవినా దీనా అప్పుడు చూస్తాంటి ఇప్పుడు చూడను
ఆ ఇప్పుడు బాగుంది డి ట్వంటీ
టి ఆ
బాగుంది అది ఇప్పుడు బాగుంది అయపిల్లలేదో తెలీదు
ఉంటుంది ఇంకా ఉంది
ఆహా ఇంకా ఉంద ఐపీండాల నాక్ తెలిసి
ఏమో అప్పుడు చూస్థా ఉంటీ నేను నాకు ఈద్ద నిద్ర ఒకటి వచ్చిందనుకో వెళ్ళిపో ఉత్త పైకి వాని కుండెక్కి మామ్మోలు ఇంగత్ వచ్చిందమ్మ మామ్మమ్మకి నిద్రా దేవత పోనీ లే అంటరు పోతా వడుకుంటా ఈ నైట్ షిఫ్ట్లు వెళ్ళావా
అలవాటు అయిపోయింది నైట్ల మేలుకోవడం
ఊ లేదంటే ఏడ మేలుకోను మహా అంటే తొమ్మిదిన్నర నిద్రేసేస్తా పొద్దున్న ఏడున్నరకి లేస్తా
హ్మ్
హు లేదంటే సిక్స్ థర్టీ మెలకువొస్తే ఇంగ నిద్దర్ రాదు కానీ లేయను అట్లే దొర్లుతా ఉంటా బెడ్డు మీదా
జమ్మలకడి జార్మిటాయా పాట నేర్పించినావంటనే
హ్ హ్ నేన్ కాదు ఓసిడి నేర్పించింది అమ్మాయికి తమిళమ్మాయికి
ఆహా హ్
అహహ ఇంగోటి కూడా ఎందో నేర్ ర్పిచినాము పాటనే గుర్తురాలే నాకు
అది కదా అది వచ్చి అది ఏదో చెప్
నువ్వొస్తా నేన్ నేను వోర్రబ్బయా ఆ పాట నేర్పించినం
ఆహ్
ఆ పిల్ల ఎంత బాగా పాడుతాంది తెలిసా తమిళమ్మాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆపిల్ల ఇంగో ఇంకా నేర్పియ్యండి ఇంకా నేర్పియ్యండి
అంత అంత క్రియావోయి పాడతాదేమో
ఆ అందరి దగ్గరకి పోయి పాడతా అంటే ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర పాడు అని చెప్పినా ఒకడు ఉన్నాడు వే వేస్ట్ ఫెల్లో వాన్ దగ్గరకూ పోయి ఓ ఆ ఏదో అడిగింది ఏదో అనింది ఏ పిచ్చి ఫెల్లో హ ఏం చేస్ చేస్తున్నావు అనేకపోయి ఏం చేస్తావ్ నన్ను అనింది ఎంత పూ ఓ వాడికి తెలుగు రాదు కాబట్టి సరిపాయే
నిజంగా